విన్పిస్తుందమ్మ న వాయ్ విన్పిస్తుందండి న వాయ్సు ఆ ఐ తె ఇప్పుడ్ నేనేం చెప్నా అంటె మామిడ్కాయలు మాములుగ్ కేజీ అనుకున్నాం దానికి పావుకేజీ కారప్పొడి పావుకేజీ ఆవల పొడి టూ హండ్రెడ్ గ్రామ్సు లేదా వన్ ఫిఫ్ ట్ గ్రామ్స్ మాత్రం ఉప్పు ఆ ఉప్పును బట్టి తక్కువుంటె పర్వాలేదు ఎక్కువైతే మళ్ళ కష్టమైతది కావల్స్తె మళ్ళి త్రీ డేస్ తర్వాత మనం కల్పుకోవచ్చు ఆ తక్కుంటె వేస్కొ శ్రేస్ రేసో మిక్స్ చేస్తే గా అది కల్పుతాం గన్క అప్పుడ్ చూస్కోన్ చెగ్ జేస్కోనేస్కుంటె ఐపోద్ది మనక్ తెలుస్తదక్కడ అక్కడ చప్పగన్పిచ్చి కొంచెం చేద్ చేద్ ఒగరు ఒగరు అన్పిస్తె అప్పుడు ఉప్పున్ చూస్కోని యాడ్ జేస్కుంటవ్ ఆ ఫిఫ్టి గ్రామ్సట్ల టూ హండ్రెడ్ గ్రామ్సే పడ్తదక్కప్పుడు అదా అ ఆ జె ఇందాక మీర్ జెప్పార్ గదా మెంతుల్ పొడీ జిలకర పొడి అది ఫిఫ్టి గ్రామ్సనుకోండి రొండు మిక్స్ జేస్కోండి
రెండు మిక్సి అంటె మిక్స్ మిక్ వె వేయించుకోని మిక్సీ పట్టుకోవాలి గద
ఆ వేయించుకొన్ మిక్స్ జేస్కోవల్ అలాగన్ మరీ ఎక్కువగా వేయించుకోవద్దు లైట్ గ ఎక్కువ్వేస్తే ఏందంటె దాన్ సుగంధం మొత్తం గాలొలో గెల్షిపోతది
అకొన్ అల్లమెల్లిపాయ పేస్టేస్తారంట నిజమే
అలవల్పాయ పేస్ట్ వెయ్యకూడదు బూజు వచ్చేస్తది బూజు వచ్చేస్తది అది వాటర్ లాగా పోయి ఇప్పుడు దాంసతే వాటర్ వస్తుంది
అవునవును
దాని వల్ల బూజు వచ్చేసి ఖరాబ్ అయిపోతా అప్పుడే కానీ దాని చూదు నేను వచ్చేసి నాలుగు ఐదు కేజీలు పెట్టా నాలుగు కేజీలు పెట్టా సారీ నాలుగు కేజీలు పెట్టా
బాగుంటుంది మ్యాంగో చట్నీ నేను పెట్టలే గాని మా అమ్మ వాళ్ళు పంపించారు నాకు పెట్టరాదు నెక్స్ట్ టైమ్ ట్రై చేస్త ఇవి ఇప్పుడన్ని పండి పండినేయి కద లేదు లేదు మా సైడ్అవి లేవు హు అ
రోహిణ మాకు ఇక్కడ అయితే రోహిణి కార్తికె స్టార్ట్ జేస్తరు
లేదు లేదు మాకు ముందు ఎప్పటి నుంచో ఎప్పటి వరకు పెట్టేసుకున్నారో సగం అయి
మ్ అట్ల చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలి తెలుసా అ చేసిన తర్వాత ఫస్ట్ ఏం చేయాలంటే ఆయిల్ ఇప్పుడు ఈ కేజీ కోట్
అంటే కాదు వెంటనే మళ్ళీ పోబెట్టుకోవాలా లేక అలానే ఒక వన్ వీక్
నేనైతే తాలింపు పెట్టను నేనైతే తాలింపు పె పచ్చినూనె ఇది ఆంధ్ర స్టైల్లో
మేమ్ ఎమ్ చేస్తా మా అమ్మ ఏం చేస్తాదంటే ఇదంతా ఒక ఒక దాంట్లో జారులో వేసి మిక్సీ చేసుకుంటూ తర్వాత ఒక టూ త్రీ డేస్ కి ఎప్పుడైనా మనక మళ్ళీ తర్వాత ఇప్పుడు పోప్ పెట్టుకొని
అహ
ఆయిల్ అంతా ఆయిల్ను కారం దానికి వక్కకు పట్టాలె
మూడు నెల్లకి అయిపోతది పచ్చడి నెలు ఆగను కూడా ఆగదు
అంతేనా అంటే మీరు అప్పుడప్పుడే పెట్టుకుంటారా
పెట్టేసి ఊరిన తర్వాత అది ఇంకా ఓ రెండో డేస్ పచ్చ మూడేసి మూడేసి ముక్కలు ఏసుకని తినేస్తారు టేస్ట్ బాగా కుదురుతుంది కానీ ఈ స్టైల్ చేస్తే ఇట్లా చేసిన తర్వాత ఫస్ట్ ట్లేజేయాలె తెలుస మనము పసుపు గుడా తీసుకోవాలె కొంచెం పసుపు అది కూడా ప్ ఇక్కడ రాజ్ పస్పు తీసుకోవాలి కేజీకి
కేజీకిి ఫిఫ్టీ గ్రామ్స్
అదే టేబుల్ స్పూన్ అనుకోను అంతే వస్తది ఫిఫ్టీ గ్రామ్స్ వస్తది తీసుకున్న తర్వాత ఫస్ట్ ఏఎంజేయ్యాలె అంటే మాడుతో పచ్చలు మొత్తం ఆరబెడతాం మనం ఫ్యాన్ గాలికికి తుడ్చేసుకొని నీటుగా తుడిచేసుకొని ఆరబెట్టేసుకున్న తర్వాత ఒక బౌల్లో ఫస్ట్ పచ్చలేసి లైట్ కొంచెం ఆయిల్ తీసుకొని మనం ఇంత వన్ లీటర్ ఆయిల్ అనుకున్నాం గదా దానిలో ఒక హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకొని మొత్తం అందులో పోసేసి ఆ ఆ ముక్కలు బాగా కలపాలి పచ్చి నూనె ఓన్లీ పల్లి నూనె
పల్లి నూనెనే కలపాలి
ఆ పల్లి నుండి కలపాల ఒకవేళ నీకు పల్లినూనె ఇష్టం లేదనుకుంటే సన్ఫ్లవర్ అయిన్న వాడచ్చు ప్రాబ్లమ్ లేదు ఏదైనా
పల్లి చట్నీకి పల్లీ నూనె వాడుత బాగుంటది వాటికె మ్ మ్ టేస్ట్
చేస్తను కొందరు వాడరు కానీ రుచి మాత్రం దీంతోటి బాగ వస్తది ఆ అది కలిపేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇంకా ఇందాక తీసుకున్నాం కదా పౌడర్లు అన్ని అవన్నీ ఇంకో బౌల్లో తీసుకొని అవన్నీ బాగా కలుప్కో కలుపుకోవాలి అల్లా కూడా వెల్ వెల్లుల్లీ రెబ్బలు కూడా వేసేసుకొని కొంచం మందమున్న వేసుకో చిన్న చిన్నవి కాకుండా మందమున్నాయి ఎసుకో ట్టాయి తడవకుండా దగ్గరికి అయిపోతుాంది మళ్ళా లేకుంటే అవి వేసుకొని అవి కలుపుకొని అది ఈ మళ్ళ ఈ ఇందులోకి డంప్ చేసుకోవాలి
ఇందులో కాంగ్రెస్ మ్
కొనిన్ని దాంట్లోకి వేసేసుకొని ఇది కొంచెం కలుపుతూ ఇప్పుడు ఏం చేయాలంటే ఓక్ ఒక మల్లా ఒక పావు లీటర్ నూనె తీసుకొని అందులో మనం పసుపు అనుకున్నాం కదా ఆ పసుపున ఆ ఆయిల్ ఎయాలె ఆ ఆయిల్ వేసి ఆ ఆయిల్ వేసి ఆ ఆయిల్ బాగా మిక్స్ చేసి అప్పుడు ఆ ఆయిల్ని ఈ గిన్నెలో పోసుకొని మంచిగా కలుపుకోవాలి కలుపుకొని చూ పోప్బెట్టడం పోప్ బె
ఎల్లి పాయ ఎల్లి వెల్లుల్లీ ఎందులో వేస్తారు
కారప్ పొడి ఇవన్నీ మిక్స్ చేస్తున్నాం కదా
ఆ
అందులోనే అప్పుడేసే చేసేసుకొని మొత్తం కలిపేసుకొని మళ్ళా నా మామిడికాయ పచ్చలు గోల్స్ లో మొత్తం అంత అందులో వేసేసుకొని ఈ నూనె తీసుకొని నూనెలో కొంచెం పసుపు యాడ్ చేసుకొని ఇది మిక్స్ చేసుకొని అందులో అందులో పోషని బాగా కలుకోవాలి కింద మీకు ఎక్కడ పోడరు అమా మీర్ త మేర రెండు రెండు సార్లు చెప్పా మీరు ఎక్కువ అనుకుంటున్నారు కానీ ఈ పోడర్ల మతో ఒకసారి కలుగుతాను
రెండుండి టూ టూ టైమ్స్ కాదు కాని అంటే అవి అన్ని కలిపి పెట్టుకొని ఊరినాంక మేము పోపేసుకుంటాం అన్నట్టు ఇదిే
ఆహా ఆహా ఇది ఊరినక పోపు కాదు ఇంకా పోపు అవసరం లేదు
మేము పోపు కంపల్సరీ పెట్టుకుంటాం ఇద
ఆహా మేము అంటే పోపు మా అమ్మయి చే మా అమ్మ పోపు పెట్టి ఆ నూనె చల్లపడి
మీరు చెప్పింది కూడా బాగుంది మీరు చెప్పింది అయితే ఇంకా బాగుంది ఇంకా నిల్వు ఉంటుంది ఉంటది పచ్చడి
నిలువు ఉంటది పచ్చ మెత్తగవ్వదు ప్లస్ టేస్ట్ చాలా బాగుంటది మీరు ఇప్పుడు ఈ ప్రియా పీకులు తింటారు కదా ప్రియా పికెళ్లు ఎంత బాగుంటుంది టేస్ట్
అవును ఏ బయట తీసుకొచ్చుకోము మేము ఎప్పుడైనా చేస్తేనే లేకపో ఇం కానీ బాగుంటది మ్యాంగో చట్నీ పప్పులకి వీటికి వాటికి
ఆ బాగుంట టిఫిన్స్ కూడా ఉప్మాయి చేసారంటే అదేగా పెట్టేది
ఆ ఉప్మాకి కంపల్సరి ఉప్మాకి ప్రైస్
తిన్నాను ఉప్మా తిన్నాను
మీరు ఉప్మా తినారా మేమే ఉప్మా ఎప్పుడు తింటాం డైలీ వన్ వీక్ లో టూ త్రీ టైమ్స్ ఉంటాయి ఉప్మా
ఇంకా పల్లలు స్కూల్కి వెళ్ళ పిల్లలు అంటే వాళ్ళకి ఇంకా తొందర ఆడావిడి ఆడావిడి చేల అయితేయి అండి
ఉప్మా అది కొంచెం ఆ ఉప్మానే బాగుంటది ఉప్మా తింటే మా ఇంట్లో ఉప్మా ఉ పోహా అటుకులు దోశ ఇడ్లీ బాగా
అది అంటారు కదా పోహానే చేస్తారు కదా అ ల్ తటి అది వచ్చన్నారు మీకు పోహా అంటారు అది బెంగళూరు స్టైల్ అనుకుంటారు
అవునవును అందులో పచ్చి ఆనియన్స్ వేసుకొని తింటూ బాగుంటది
ఆ నేను ఒక్కసారి బెంగళూరుకి వెళ్ళినప్పుడు తిని చూచిన అక్కడ బావుంది. కాకపోతే ఆ రోడ్ మీద పెడి
ఇంట్లో చేసుకొని తిన్నేది బెటర్ నాకైతే ఫుడ్
ఆంటి తే అక్కడ మా ఫ్రెండ్ కి బొట్టి కు ఉంటే ఇంకా అక్కడ షా ఈ డ్రస్సెస్ దేడానికి వెళ్ళాము. అదే మి పేరుండదా పది ఆ గన్నీ పేరు చాతోటి స్టార్ట్ అయితేచ్చి సీ తోటి స్టార్ట్ అయితే గుర్తురావాలి. దు అక్కడికి వెళ్ళావ అన్నమాట చి పల్లా పూర్ కాదు ఐదు పేరు
తిన్నారా బయట పోహ?
ఆ తిన్న తిన్నా అక్కడ బాగా అనిపించింది అడిగాను వాళ్ళు షా వాల్ళ అడిగిన ఎక్క బాగుంటుంది ఫుడ్ ఎక్కడ బాగుంటుందడి. మాళ చెప్పారు అంటే మేము మన తెలుగు స్టాల్ అడిగాము ఆహ తెలు పో అనుకున్న
పచ్చిమిర్చితం చేసుకుంటేనే బావుంటది ఇంకా ఈ మన ఈ ఏంటి ఇది? ఏమో వడియాలు వడియాలు
ఆహా ఉ వడియాలంటే ఇది మామిడికాయ వరుగుల్లా లేపోతే
లేదు లేదు మేము మాడికాయ వరుగులు అవన్నీ అంటే కొంచెం ప్ర ఆ ఉంటది కాని ఇవి రాబ వడియాలు బియ్యం పిండి
మామిడికాయ వర్గులు పాసెస్ ఏమి ఉండదు అది మామిడికాయలు ఏం చేస్తారంటే పైన తోలు తొక్కదిస తారు కదా తొక్క తీసేసి ముక్కలు ముక్కలు కోసి పసుపు ఉప్పేసి కలిపేస్తారు అంతే ఇంకేం లేదు.
అప్ప పప్పు ఉప్పుూ వి పప్పు ఉంట సాల్ట్
చెప్పేసి ఎండక ఎండ పెడతారు కాకపోతే అది పప్పులు వేసి లేపు మేము తినేపు ఉత్తమే తినేస్తాం మేము.
అవునా అంత బావుంటద
చాలా టేస్ట్ బా
ట్రై చేయాలి అసలు కానీ ఇప్పుడు మాకు అన్ని పండు పండియిపోయినాయి మ్యాంగోస్
ఆ అట్ల ఎర్రగయిపోతాయి కదా ఎర్రగైపోయినా చెట్టి పనికిరామని చెప్పేసి వాటిని ఏం చేసినంటే పైన తొక్కు తీసేసి ఇట్లా ముక్కలు ముక్కలు చేసి
కూడా పట్టేస్తే
ఆ అంత వర్షం వచ్చే ఛాన్స్ లేదు ఇక్కడ ఒక్క ఎండకే ఆరిపోతున్నాయి అండి.
లేదు మాకు వర్షాలు పడి అన్ని ఎండలు ఘోరంగా పడుతున్నావు.
మోయ్ ఏక్కడయినా సరే తను అవును మా అమ్మ కూడా ఒడియాయలు అది మరుగు వరుకులు అయిపోయి వడియాలు పెడితే మా అన్నయ్య నేను ఊరికునే దినేష్ అక్కడ ఫ్యాన్ కలి పె
మేము సాంబార్లకయితే బయట చే బయట కొనేకన్నా నేను మొన్న పెట్టాను మంచి వచ్చినాయి మా అమ్మ వాళ్ళకి వాళ్ళకి వీళ్ళకి అందరికీ పంపించేసాను నేను
డిమార్ట్ లో కొన్ని రౌండ్ సర్కి
అవి బావుంటాయి బావుంటాయి అవి
అవి బావుండయి డెబ్బై రూపాయలు ఎనభై రూపాయలు గదినవు అది మొత్తం అవి సబ్జెక్ట్ మియావ్ వింజ సబ్జబియాం కదర సగ్గుబియ్యం సగ్గుబియ్యం సగ్గుబియ్యంతో చేసినవి.
అవున్నాయి అవి అవి తిన్నా తిన్నా నోట్లో వేసుకుంటే కరిగిపోతున్నాయి.
అవున అవే సగ్గుబియ్యతో చేస్తారు అవి సగ్గుబియన్ని నానబెట్టేసి మిక్సీకేసి చేస్తారు అవి ఉప్పుప్పుకోచ్చో ఆ అయి బాగున్నా దానికి చాలా ఫస్ట్ లో వాళ్ళ అమ్మిన సిక్స్టీ రూపీస్ అట్లా అంది ఇప్పు ఎయిటీ నైన్ నైన్ రేట్ సార్
అవును మన సా ఏ వీటికైనా టైం పాస్ కైనా కూడా తినొచ్చు అవి వేయించుకొని మనం
ఆ గా ఇది మీ అన్నం తిన్నప్పుడు ఆ పప్పు చేసింది అంటే పప్పు చేసింది అంటే ఆ మజ్జిగ మిరపకాయల్ అవును మరపు ఆ మరపు అది కూడా అది ఉన్నాయి ఇప్పుడు వారానికి
ఈ సమ్మర్ వచ్చిందంటే ఇగో ఇవన్నీ సమ్మర్ వచ్చిందంటే మ్యాంగో చట్నీస్ చల్లమిరపకాయలు వడియా
ఉ అవును
అన్నీ చేసుకుంటూనే ఉంటాం
అదో ఇప్పుడు మజ్జిగ మిరపకాయ్ ఇందాక నిన్ననే తిన మజ్జిగ మీరపకాయల్ కాల్సుకొని వడియాలు
వట్టి అవును వడియాలు మజ్జిమిరపకాయలు పెట్టుకొని
ఇంగ పప్పు కర వజాంటే ఇంగ ఏదో ఒక ట్ ఉండాలి వడియాలో మజ్జిగ మిరకాయలు ఆమ్లెటో ఇ ఏదోటి ఉండాలి కదు ఉత్తపప్పు అయితే దిగదు
అవును మ్యాంగో పప్పు యడ బాంటది గోంగూర పప్పు సూపర్ ఉంటది
గోంగుర పప్పు అయితే మీ పేరు పెట్టే పనిలేదు ఒంగూర పప్పు బోంగూర పచ్చడి ఉంటే నాకు ఆ పచ్చడి ఉంటే చాలు చికెన్లో కల్కొని తంట అది ఒకటి రెండు మిక్సింగ్ బాగుంటది ఆ గోంగూరి చికెన్ తను గోంగూర మటన్ బాగుంటాయి కాంబినేషన్ చెపోదు ఇంకప్పు బాగు తర్వాత కొల పోటొలు వస్తాని బాగాయాలి
అ అంటే తిన్నంక ఎక్సర్సైజ్ జేయాలి ఇగ మనం ఎంత తిన్నామో అంత
ఆ డైట్ కంపల్సరీ అంటే చికెన్ తోటి రాదులే మటన్ తోటి వస్తది ఆ చిన్నవాళ్ళు ఉంటే చేసి పెట్టే వాళ్ళకి ఏముందిలే కాకపోతే డబ్బులు కూడా ఉండద్దు
మనది మనం చేసుకుని తిన్నామ అంటేనే కానీ మనం అంటే మనకి ఒకసారి బోరు కొట్టేస్ మనకి ఎవరైనా వండి పెడితే బాగుందం
ఆ ఇది నేను ఈ మధ్యకాలంలో ఎక్కడో చదివాను కూడా ఆడవాళ్ళకి ఏదో రీల్లో ఆమె ఆమె బాగా చేస్తది కాకపోతే నాకంటే
నా కూడా ఈ మధ్యలో అనిపిస్తుంది ఎవరైనా ఎండిపడద ఎంత బాగా జేసినా కూడా మన అంటే మా మా అంటే మాకే ఒకసారి బోరు
మా చిన్న చెల్లికి దొరికింది ఆ అదృష్టం వాళ్ళ ఆయన ఎప్పుడు ఆయన అవోటి ఇవోటి వెరైటీ వెరైటీ చేస్తుంటడు ఆను కొండి పెడతాడు ఆయన వా అప్పుడోటి ఇప్పుడోటి వారాంకిలో రెండు మూడు సాలా
అంటే మగవాళ్ళు డిఫరెంట్ చేస్తరు అమ్ ఆడవాళ్ళ మేము వాళ్ళు ఏమియ్యకు వడ భాగ ఉంటయి అన్ని ఏసిన ఒక్కొక్కసారి మేము ఏం అంటే ఏమి ఆవాలు ఇవి ఒ ఒక్కసారి ఉండే బ్యాచలర్ వన్
అది ఎట్లా ఉంటద అంటే నేను అది ఎట్ల క్యాచ్ జేసినా అంటే టైమింగ్ కొందరు మీరు మామూలుగా ఇట్ల ఉంటే ముందుకు లేకుండా ఒక పిరియడ్ వెళ్తే వాళ్ళు ఏం చేస్తారండి అంటే కొన్ని టైమింగ్ మారుస్తారు ఇది ఇప్పుడు కా కొన్ని అట్లా అన్నట్టుగా ఇప్పుడు నేను టమాటా ఎ ఆ టమాటా ఎ నేను చేస్తున్నప్పుడు ముందు వేయకుండా ఫస్ట్ ఏం చేస్తున్నాను అంటే టమాటా కొంచెం తగ్గిన తర్వా అప్పుడు వేస్తున్నాను ఫస్ట్ సో దానివల్ల టేస్ట్ మారిపోయినాము ముందు వేసిన దానికి తర్వాత వేసిన దానికి టేస్ట్ మారిపోతుంది ఎందుకంటే ముందేస్తే పసుపు మారిపోతుంది
నేను కూడా మొన్నటి నుంచి పసుపు తర్వాతనే వేస్తున్నా కలర్ కూడా వేరే వస్తుంది ఫస్ట్ వ సినిమాలు కోబ్లా అది అంత ఉడికేసరికి కొంచెం బ్లాక్ అయిపోతుంది అది లాస్ట్ కేస్త హైల్లో ఇష్యూ ఏం పోవట్లేదు
ఆ ఆ ఎక్స్పెరిమెంట్ నేను ట్రై చేసకుంట ముందేట్ అతుంది తర్వాత ఇస్తుతుంది
అంటే ఒక్కొక్కసారి ట్రై చెయ్యాలి పాడైపోయినా ఏం కాదు ట్రై చేయాలి
అ కొంచెం కొంచెంగదు రెండు టమాటోలు ఒక ఉల్లిపాయ అటనే కదా ఒకరి దీన్ని ఇంకే అట్లా చేసి
ఇంట్లో చేసుకుంటేనే బాగుంటాయి ఈ బాగా చే వంటలు
ఆ అవును ఏదనా అంతే అజ్
కానీ అందరికి ఒక ట్వంటీ థర్టీ మెంబర్స్ వండాలంటే డేరీ చేయాలి కాని
ఏమో ఆ పెద్ద